నమస్తే ఎలా ఉన్నావు
నమస్తే నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను బానే ఉన్నాను ఏం చేస్తున్నావు అదే
నేను కూడా బాగున్నాను నేను చాలా రోజుల తర్వాత కలుస్త ఉన్నా
ఈ మధ్య నేను చాలా బిజీగా ఉన్నాను
సరే మీ రోజు వారి కార్యక్రమం ఎలా నా
నా రోజువారి కార్యక్రమమా నేను సాధారణంగా ఉదయం ఆరు గంటలకు లేస్తాను లేచిన వెంటనే మొహం కడిగి కొంచెం వ్యాయామం చేస్తాను
చాలా మంచి అలవాటు ఎంతసేపు వ్యాయామం చేస్తావు పొద్దున్నే
సుమారు ముప్పై నిమిషాలు చేస్తాను తర్వాత కొంచెం నడక కూడా చేస్తాను తర్వాత మొత్తం ఒళ్ళంతా అలసిపోయినట్టు ఉండిద్ది
స్టేప్ తర్వా ఏం చేస్తావు
ఆ తర్వాత ఏం చేస్తాను ఇంటికొచ్చి స్నానం చేసి టిఫిన్ చేస్తాను
ఇంకో టిఫిన్ ఉంటే చెయ్యడమో
నాకు టిఫిన్ లోనా మావిడ నాకు ఇడ్లీ దోశ ఉప్మా అలాంటి చాలా ఇష్టం నాకు అలాంటిది ఏదో ఒకటి చేసిద్ది కొన్ని రోజులుయితే పూరీ కూడా తింటాను
మాకు కూడా దోస అంత్ అంటే చాలా ఇష్టం తర్వాత ఏం చేస్తావు నేను కూడా ఆఫీసు కెల్ త
సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలు ఆఫీసులో ఉండడానికి సాయశక్లా ప్రయత్నిస్తాను
ఆఫీసు లో మీ పని ఏమిటి ఏమి చేస్తావు
ఆ నేను కంప్యూటర్ తో సంబంధించిన పని చేస్తాను ఎక్కువ సమయం ప్రాజెక్టుల మీద పని చేస్తాను
ఇకప్ప న పని చేయడం ఇష్టమా
అవును నాకు నా పని చాలా ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది ఆ పనిలో
మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తాము
సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం బ్రేక్ ఇస్తారు ఆ టైం నేను బోన్ చేేస్తాను
అలా భోజనం ఏమి తింటావు భోజనంలో
అన్నం పప్ కో కోర కొన్నిసారి లు పెరుగు తింటాను చాలా బాగా చేస్తుంది
కోరి ఆ చాలా బాగుంది భోజనం తర్వాత ఏం చేస్తారు
భోజనం తర్వాత ఎం చేస్తాం కొంచెం విశ్రాంతి తీసుకుొని మళ్ళీ మొదలు పెడతాను వర్క్
సాయంత్రం ఇంకేమైనా ప్రాజెక్ట్ వర్క్ ఏమనా చేస్తావా ఆ తర్వాత ఏమి చేస్తారు
అఓే తర్వాత ఏం చేస్తాను ఇంటికిచ్చికొంచెం విశ్రాంతి తీసుకుంటాను తర్వాత స్నేహితులతో బయటికి వెళ్తాను లేదా క్రికెట్ ఆడతాను
వ్యాయామం కూడా అవుతుంది
అవును్ నిజమే ఆరోగ్య ఆరోగ్యం చాలా ముఖ్యం పని చేసి చేసి అలసిపోయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కంటే ఏమైనా క్రికెట్ కబడ్డీ లాంటి ఉపయోగకరమైన ఆటలాడితే ఆరోగ్యానికి మంచిది సాధారణంగా రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్యలో భోజనం చేస్తాను
భోజనం తర్వాత ఏమి చేస్త
కొంచెం టీవీ చూస్తాను లేదా మొబైల్ లో వార్తలు చూస్తాను అవును కొన్ని రోజులు పుస్తకాలు కూడా చదువుతాను
పోతా అవును కొన్ని రోజుల పుస్తకాలు కూడా చదువుతాం ఏ రకమైన పుస్తకాలు చదవడం ఇష్టం గీజర్
పుస్తకాలు మరియు కథలు చదవటం ఇష్టము
చాలా మంచిది నువ్వు ఎప్పుడు నిద్రపోతావు
పన్నర నుంచి పదకొండు గంటల మధ్య నిద్రపో తాను
ఇది మంచి రోజు వారి క్యారెక్ట్రమకి పదా నీకు
రోజువారి కార్యక్రమం ఎలా ఉంటుంది కొంది మరి
అ నా నా రోజు కూడా ఇలానే ఉంటుంది కానీ నేను ఉదయం యోగా
ఇది చాలీ మంచి అలవాటు యోగ ఆరోగ్యానికి చాలా మంచిది
అవును నిజమే ఆరోగ్యంగా ఉండడం టానికి వ్యాయామం చాలా అవసరం
ఖచ్చితంగా మనం రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి
ఉమ్ అవును నిథో మాతాడ్టమ్ చాలా స తోషంగా ఉంది
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది
ఇదర్శన మైవ్ అమ్మ థినాలే థిను ఉమ్ డాలు ఉమ్ ఎందుకు బిజగా ఉనావ్
పని ఎక్కువగా ఉందా బిజీగా ఉంటున్నావు అనుకుంటే ఈ మధ్య చాలా నువ్వు
ఆ
కేజ్న్ హలో హలో ఈ మధ్య చాలా బిజీగా ఉంటునావ్ పని ఎక్కువగా ఉందా
అవును ఆఫీసులో కొత్త ప్రాజెక్టు మొదలింది అందుకే ఎక్కువ పని ఉంది అవును నిజామే స్థయికత విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం
అది నిజం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్య కేం కాదా
ఆ
అ
మరి
నా పని కూడా బా గానే ఉంది కానీ కొన్నిసార్లు చాలా ఒత్తిడి ఉంటుంది పనిలో ఏముంటుంది సాయంత్రం కొంచెం సేపు టీ తాగి అలా నడుస్తూ వెళ్తాను లేదా సంగీతం వింటాను
అది మంచి పద్ధతి విశాలంగా ఉంటుంది సంగీతం వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
అవునా అవును నీకు ఏ రకమైన సంగీతం అంటే ఇష్టం ఇష్టం మరి
నాకు నాకు మెలోడీ
అవునా నాకు అదే ఇష్టం నేను మెలోడీ పాటలు చాలా వింటాను హు అదే
ఎదలకు
సుమారు ఇరవై లేదా ముప్పై నిమిషాలు నడుస్తాను ఆరోగ్యానికి చాలా మంచిది కదా తర్వాత డైరెక్ట్ ఇడ్లీ దోశ చాలా ఇష్టం తర్వాత ఆఫీస్ కు వెళ్తాను ఆఫీస్ లో ఏం పని ఉంటుంది అయితే నేను కంప్యూటర్ పని చేస్తాను పని చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు కష్టం ఉంటుంది కానీ అలవాటు పడిపోయాను సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేస్తాను భోజనంలో ఏం తింటానంటే కొన్నిసార్లు పెరుగుతో పెరుగు పప్పు సాంబార్ ఇడ్లీ ఊ సరే సరే అవును కాని నీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటో చెప్తావా
ఊ నేను భవిష్యత్లో ఒక మంచి వ్యాపారం సాధించు అని అనుకుంటున్నాను
అబ్బో అది చాలా మంచి ఆలోచన నేను మంచి స్థాయిలో ఉద్యోగం చేసి కుటుంబాన్ని సంతో సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను అవును మనం కష్టపడి పని చేేస్తే తప్పక్ ఉండాయ్ విజయాన్ని సాధించగలం నేను చాలా రోజుల్ నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అదొస్తే మాత్రం నా జీవితం అంతా ఆ ఉద్యోగానికి పెట్టి అవో వొచ్చిన జీతం మొత్తమా అమ్మా బావన్ అత్ పిల్లల్ని అందర్ని చాలా బాగా చూసుకుంటాను.
సరే ఖచ్చితంగా కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోదు వొస్తుంది
ఉ చాలా బాగుంది నీతో మాట్లాడటం
సంతోషంగా ఉంది.
ఈ రోజు నుంచి నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. నీ జాబ్ గురించి ఏంటి నువ్వు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు ఇప్పుడు ఇప్పింగ్ షిబొడ్ నువు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు పెట్టని
మిషన్ కుట్టుకొవటం నీకు తెలుసా ఎట్ల కూడతారొ నేర్చుకున్నావా ఆ లేదు ట్రైనింగ్ నేర్చు కోవాలి
నాకు తెలిసిన ఒక అయనా ఉన్నారు వాళ్ళ మిస్సెస్ అయితే బాగా కుట్టటంలో ఎక్స్పెర్ట్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటావా ఆ వాళ్ళు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల నుంచి ఇట్లా అన్ని కోర్సులు ఎలా చెయాలి ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తారు నేర్పిస్తారు వాళ్ళదగ్గర నేర్చుక్ టే నువ్వు గూడా బాగా చేస్తావని చెప్తున్నాను మరి నీ ఇష్టము నువ్ ఓకే అంటే వాళ్ళతో చెప్పి నీకు నేర్ తెస్తాను మరి బిజినెస్ పెట్టాలంటే డబ్బులు అలా చాలా అవుతాయి కదా మరి ఎలా ఏం చేస్తావు డబ్బులు
మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుత సన్ రష్
మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావు ఆ దానికి డబ్బు ఎంత పెట్టాలో నీకు తెలుసా ఏమన్నా అవగాహన ఉందా
ఐదువేలు
యాబై వేలు ఓకే నువ్వు నా ఫ్రెండ్వే కదా మీ ఆయనతో నేను మాట్లాడి డబ్బులు వచ్చేటట్టు చూస్తానులే
ఆ సరే
సరే అయితే రాత్రి అయిపోయింది తిని పోడుకుందాంలే ఓకే బాయ్